అండి
హాయ్ బాగున్నార
ఆ బాగున్న్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్న రా
ఆ తిన్నాం మీరు తిన్నరా
అహ లేదండి ఇంక తిన్లే
అవున ఏం చేస్తున్నారు మరి అందరు ఇంట్లో
ఏం లేదండి ఎండ ఉంది కదా బయట ఫుల్గా కూలర్ వేసుకున్నాం లోపల ఉన్నాము ఇగ ఆ మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇంట్లోనే ఉన్నాం కూర్చొనె ఉన్నాం అన్ని పనులు అయిపోయింది ఆ అన్ని పనుల అయిపోయింది కూర్చున్నాం ఇగ మీ పని అయిపోయినా అండి
అయిపోయినాయండి పనులు అన్నీ అయిపోయినాయి ఇక
అవునా
ఆ
ఇంకా ఏం చేశారు మరి వంట ఇవాళ
ఇవాళ క్యాబేజీనూ ఆ గుత్తు వంకాయ కర్రీ చేసామండి
అవునా
ఉమ్
ఇంకా
ఇకా మీరేం చేసారు ఇవాళ ఇంట్లో
ఇ మే ఏం చేసినాం అంటే పప్పు చేసినాం తర్వాత మటన్ ఫ్రై చేసిన
ఆహా మీరే చేస్తారా వంట ఇంట్లో
మమ్మి
హాయిదాది
రం చేస్తాం నేను కట్ చేసి మమ్మీ కుక్ చేస్తంది లేకపోతే మమ్మీ కట్ చేస్తే నేను కుక్ చేస్తాను అట్లా
ఉహు
ఉమ్
ఇంకా వెదర్ ఎలా ఉందండి అటు ఎండా ఉందా ఫుల్ లేదా చల్లగా ఉందా
చిల్ల చిల్లగానే ఉంది మబ్బు మబ్బు ఉండే ఎప్పుడు లెవెన్ నుంచి ఏమో మస్తు ఎండా ఉంది అ
అవును అప్పుడే మ చల్లగా ఉం ఉంటుంది అప్పుడే పఫుల్ ఎండా కొడుతోంది
ఇవాళ వర్షం పడుతుంది అనుకుంటున్నాం మేమయితే పొద్దున ఏం పడలే ఎండ వచ్చింది మొత్తం ఇడ మ్ ఇంకా చెప్పండి
ఇంకా ఫుడ్ లో ఏమి ఇష్టమండి మీకు తినడం మీరు ఎక్కువ ఏమి ఇష్టపడచారు
చికన్ చికన్ కర్రీ బిర్యానీ
ఆ
ఆ అవి అయితే మంచి తింట మీకేమి ఇష్టం మరి
నేను నాన్ వెజ్ తినా నేను వెజ్ మాత్రమే తింటా పప్పు పప్పు టమాటా ససాంబార్ అవే ఎక్కువ ఇష్టం
అవునా
ఆ
అంటే మొత్తానికి తినారా మీరు
స్మెల్ కూడా పడేది
అవునా మరి బక్రీద్ ఎప్పుడు ఏం చేసారు మరి
న నే నేను కిలోమీటర్ దూరంలో ఉంటా
నన్ను అటు సైడు కూడా పిలవరు వాళ్ళు అంటే ట్రై చేసా అలవాటు చేసుకున్నాం అని కనీ ఇలా అవ్వలేదు తిన్నాక ఫైవ్ మినిట్స్ కి వాంతింగ్స్ అయితయ్
అవునా అంటే నార్మల్గా బిర్యానీ కూడా తినరా మీరు?
రైస్ తింట వైట్ రైస్ పైన పైన ఉమ్ మొత్తం ఇగ తిన ఇగ
అవునా మస్తు ఉంటది బిర్యానీ
రైస్ తింటా రైస్ కూడా ఈ మధ్యనే టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం అలవాటు అయింది ఇగ అంత ముంద అయితే అసలు రైస్ కూడా ముట్టగపోదు
ఆ ఇంకా
ఇం కా పండుగలో ఏ పండుగ అంటే ఇష్టమండి మీకు?
నాకైతే రంజాన్ అంటే చాలా ఇష్టం, ఇంకా భారత్ పద అంటరు చూడండి
ఆ
తే చాలా ఇష్టం, ట్రెండ్ ఫెస్ మిగతాయన్ని కూడా నచ్చుతయి కానీ ఇవే ఎక్కు తే స్పెషల్ గర్మీను అవి
ఉమ్
ఉహు మీకేమి ఇష్టము?
నకు ఉమ్ నాకు కు రంజాన్ ఇష్టం, ఇంకా ఎక్కువ మొహరం అంటే ఇష్టం.
అవును ఇప్పుడు మొహరం వస్తుంది కదా ఉమ్ కొంతమంది నాన్ వెజ్ తినాల్ గదా మొహరంల మేము కూడా తినం, ఉమ్ తినం మేం ఉమ్ టెన్ డేస్ దాక తినం మేం
ఆ సవారీలు పెట్టే వాళ్ళు లేదా నమ్మే వాళ్ళు తినరు అని అంటరు
అవును
ఉమ్
ఉమ్
మీరు వెళ్దారా పీరీల దగ్గరికి? అక్కడికి వెళ్ళి చూస్తరా? ఆహ
ఆ ఇంట్లోనే ఏంటిది ఆ షర్బత్ అవి ఇవి వేసుకుంటాం గాని అక్కడ ఎళ్ళము, ఉమ్ ఉహు ఎల్లం
ఇంగా ఏమేమి చేస్తరు ఆ రోజు ఐటమ్స్?
ఆ రోజే షర్బత్ చేస్తరు, దూ పాలతోనీ ఇంకా ఎల్లమే ఎల్లమే ఏదో అంటరు జూడు గూడు ఆ దాంతోనే చేస్తాము, ఉమ్ టూ టైప్స్ ని షర్వట్ చేస్తామా ఇంకా కిచిడి అంటడు చూడండి ఎయల్లో కలర్ రైస్ ఉంటయి అవి చేసుకుంటాం, ఉమ్ అంటే నాన్ వెజ్ అయితే ఏమి తిన్నాడు కదా మొత్తం వెజ్ ఉంటది టెన్ డేస్ దాకా వెజ్ జె లాస్ట్ టెన్త్ రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ తర్వాత తర్వాత తింటాం వెజ్ నాన్ వెజ్ అప్పుడు బిర్యానీ చేసుకో కిచరాంట అట్టడు చూడండి కిచరాని చేస్తాను చూడండి
ఇచ్చడా అది దేంతోని చేస్తాడండి
అన్ని పప్పులు అన్ని పప్పులు రైస్ చికెన్ అయిన మటన్ అయిన సేమ్ హరీస్ లాగానే ఉంటది గానీ ఇలో రైస్ ఎక్కువ వేస్తారు కొంచెం రైస్ రైస్ లెక్క ఉంటది అన్ని మిక్సప్ అయి ఉంటాయి హలీమ్ హరీస్ ఎట్లుంది ఉంటది అది అట్లానే ఉంటది కానీ హరీస్ లో మొత్తం మ్యాష్ అయిపోతది కదా ఏం కనిపి కదా ఇందుట్లో అన్ని కనిపిస్తది
కిచడాలో కన్
ఆ పేస్ట్ వేస్తరు చికెన్ అయినా మటన్ అయిన ఏస్తరు నార్మల్ మస్జిద్ లో ఆ రోజు మజిద్ లో చేస్తారు వేసి నెక్స్ట్ డే ఇంట్లో పంపిస్తాారు అందరిని ఒక్కొక్క ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చెత్తరు మేము కూడ ఇంట్లోనే చేసుకుంటాం
ఇంట్లో కూడ చేసుకుంటారు
ఇట్లో కూడ చేస్తాం కానీ మా దగ్గర మా సైడ్ మాజీద్ దగ్గర ఎట్ల అంటే అందరి దగ్గర నుంచి కొన్ని కొన్ని సామాను తీసుకొని కుకింగ్ చేస్తారు వాళ్ళు కుకింగ్ చేసి మళ్ళ నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తారు నైట్ వండుతరు నెక్స్ట్ డే మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరిని ఒక్కొక్క ప్యాకెట్ వస్తది అ దాన్ని
ప్యాకిట్లో వేసి ఇస్తరా
అందరు తినొచ్చు అవి అంత ప్యాకెట్లు ఉంటాయి అంత పెద్ద ప్యాకెట్లు ఉంటాయి మంచిగ ఉంటది టేస్ట్ ఇంకా లెమన్ వేసుకోవాలె లెమన్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అది ఇంకా మీరేం చేస్తారు మరి మొహరంలో
మేము అది బెల్లంతోని షర్బతు చేస్తాము
బెళ్ళం తోని
షర్బత్ చేస్తం కిచడిీ
అవున
ఆ ఇంకా ఐడి ఐడి క్యా బోల్తె బెల్లం రోటీ అంటారు కదా అది చేస్తాం ఆ అది కూడ చేస్తాం
అవున
ఉమ్
మేము బెల్లం రోటీ చేయము గానీ ఇవి అన్నీ చేస్తాం ఇక
ఇంకా కర్డ్ రైస్ ఉంటది కదా పెరుగు అన్నం
ఉమ్
అది చేసి అక్కడ పంపిస్తాం అక్కడ వాళ్ళ దగ్గర
అవునా
ఒక ఒక బింద, షర్బత్, ఇది కర్డ్ రైస్ ఇంకా ఇంత ఇవన్నీ చేసి అక్కడ పంపిస్తాం వాళ్ళు లై నైట్ అంతా అయిపోయినాక అవి తినేసి ఇంటికి వెళ్తారు ఇక
అవునా
మ్
ఇంకా
ఇంకా ఏమున్నాయ్?
మూవీస్ చూస్తారా?
ఆ చూస్తాం మూవీస్.
ఎక్కువ ఏ మూవీస్ చూసారు.
ఎక్కువే చుస్తాం.
హిందీ మూవీస్ లో మీ ఫేవరెట్ హీరో యాక్టర్ ఎవరండి?
అదైతే ఏం లేదు. హ్ హి హూ ఆ ఏం లేదు. కార్టూన్లో ఏం లేదు హీరోనీ, హీరోయిన్ ఫేవరెట్ లేదు కానీ కార్టూన్స్ లో డోరెమోన్ ఫేవరెట్.
ఆహా! హా
నిజంగా డోర్మాన్ ఉండే అయిపోయి రియల్ లైఫ్ లో
ఆ అట్లా ఉంటే చాలా బాగుండేవి ఇగ.
ఇంక డోరెమాన్ అంటే చాలా ఇష్టం. ఇంకా మీకు ఏమి ఇష్టం మరి హీరో, హీరోయిన్లు.
నేను అంత ఫేవరెట్ అంటూ ఏం లేదు ఏది ఉండేవే అన్నీ. ఓకే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్, సెంటిమెంటల్ మూవీస్ ఉంటే ఎక్కువ చూస్తా.
మ్ సేమ్ ఆ ఫైటింగ్ మూవీస్ అయితే నాకు నచ్చవు అస్సలు నచ్చవు.
రీసెంట్గా ధురంధర్ మూవీ వచ్చింది కదా చూసారా మీరు?
మొత్తం ఫైటింగే అంటున్నారు అని
ఫై ఫైట్ సీనే ఏ ఉండే కానీ బాగుండే మూవీ చాప్టర్ వైస్ తీసిండు టూ ఉన్నాయి గాని కానీ బాగా లెంతీ ఉన్నాయి అవి
అవునా
టూ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది ఫస్ పార్ట్ వన్, పార్ట్ టూ, త్రీ అవర్స్ ఉంది.
ఆహా ఎంత పెద్ద మూవీ ఉందా?
బోర్ కొట్టదు. చూస్తా ఉంటే ఇంట్రెస్ట్ వస్తా ఉంటది.
చూళ్ళా అంటే ఫైటింగ్ అంటే పేరు వినగానే ఏందో ఫైటింగ్ ఉంటాదని నాకు ఐడియా వచ్చింది. దురంధర్ అందుకే చూడలే నేను. అది ఫైటింగ్ మూవీ అని,
లేదు బాగుంది నెక్స్ట్ఏమయ్యితాది, నెక్స్ట్ఏమయ్యితాది అని ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూరు
ఆ అయితే చూస్తా
ఆహా లేదు
ఇంకా
ఉం ఇంక ఏమున్నాయి
చెప్పాలె
షాపింగ్ కి వెళ్తారా ఈ మధ్యలో ఎక్కడైనా వెళ్ళారా
షాపింగ్ అయితే ఎక్కడ వెళ్ళలే కానీ చుట్టాల దగ్గర వెళ్ళినం హాలిడేస్ ఉంటే వెళ్ళినాము కొన్ని రోజు వాళ్ళ దగ్గర ఉన్నాం ఇంగ మల్లి వచ్చేసినం అక్కడ కుడా ఎండ చాలా ఉండే ఇంట్లోనే నాయమని వచ్చేసినం ఇగా
ఈ ఎండలకి బయటికివెళ్ళాలంటేనే భయం అయితు
ఆ చాలా భయం అయితుంది
అవును ఇంట్లో ఉంటే ఏమో కూలర్ గాలి కూడా మనకీ వస్తలేదు బా ఎండాలునై ఇడున్నాయా ఎండలు